హలో చెప్పండి ఆ వి పిస్తుందండి చెప్పండి
ఈ రోజు మనం పండగల గురించి మాట్లాడుకుందాం
ఓకే అండి మనం ఈరోజు పండల పండగల గురించి మరియు మన సంస్ స్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం ఓకేనా
హ మాట్లాడుకుందాం అయితే ముందుగా పండుగలు అంటే ఏంటి
అంటే పండగలు అంటే ఆ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపేటియే పండగలండి
అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ప్రతి పండుగ వెనకాల ఏదన్నా ఒక స్టోరీ అనేది ఉంటుంది అసలు ఆ పండగ ప్ర ప్రత్యేకత ఏంటి ఆ పండగ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ప్రతి ఒక్క పండగకి ఉంటుంది కదా
అవునండి ప్రతి పండగ వెనుక ఏదో ఒక అంతర్యం అనేది దాగి ఉంటుందండి
అవును ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు మన తెలుగు పండుగ మనకు జనవరి నుంచి డిసెంబర్ సమయంలో ఈ పన్నెండు నెలలలో మనకు వివిధ పండుగలు అనేటివి మనము జరుపుకుంటూ ఉంటా టం కద ముందుగా మనకు జానవరి నుంచి డిసెంబర్ వరకు జరుపుకునే పండగలేవో వరుసగా కాస్త చెప్తారా
ఎస అండి అయితే మనకు జనవరిలో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా సంక్రాత్రి పండుగ వస్ దండి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం సంక్రాత్రి పండుగ గురించి మనం మాట్లాడు కుందాం
ఆ తప్పనిసరిగా సంక్రాంత్రి పండుగ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ముందు గా మనకు ఒక సంవత్సరంలో మొదటి నెల జనవరిలో జరుపుకునే పండగ ఈ సం సంక్రాంత్రి సో ఈ సంక్రాంత్రి కి మనం మూడు రోజుల పండుగగ మనము జరుపుకుంటూ ఉంటాము ఆ మూడు రోజులు ఏంటి ఇవి అనేవి మీరు కాస్త మాకు తెలుపుతారా
అవునండి అయితే ఈ సంక్రాత్రి పంండగ రైతుల పండగ అంటారు ఎందుకంటే కొత్త పంట మన ఇంటికి వస్తుది కాబట్టి మనం ఈ సంక్రాత్రి పండుగను జరుపుకుంటాం అయితే అతే ఈ పంండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే మూడు రోజులు జరుపుకుంటాం అయితే మొదటి రోజున భోగి పండగ అనేసి అంటాము ఆ రెండవ రోజున సంక్రాంత్రి పండగ అంటాము మూడవ రోజున కనుమ పండగని మనం జరుపుకుంటూ ఉంటాం
అవును మీరు చాలా చక్కగా మూడు రోజులు ఏమేమి ఏం జరుపుకుంటారని చాలా బాగా చెప్పారు అయితే ముఖ్యంగా ఈ సంక్రాంత్రి పండు గప్పుడు మనము వంటకాలు పిండి వంటకాలు చేసుకుంటూ ఉంటాం కదా చకినాలు గారెలు బూరెలు లాంటివి సో ఇలా మనం సంక్రాన్ అందరికి ఇలా పిండి వంటలు చేసుకొని జరుపుకుంటూ ఉంటాం ఆడవాళ్ళయితే పిండి వంటకాలు చేస్తూ ఉంటారు అదే మగవాళ్ళు పిల్లలు గాలిపటాలు అనేవి ఎగ్రేస్తూ ఉంటారు ఈ విషయం మీకు తెలిసిందే కదా
అవునండి అయితే మా ప్రాంతంలో సంక్రాత్రి పండుగ రోజు మేము ఇ న్టి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు మరియు గాలిపటాలు ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి అవి చేస్తు ఉంటాము అదే విధంగా గ్రామాలలో ప్రత్యేకంగా హరిదాసులు వస్తారు మళ్ళీ గంగిరెద్దుల సందడి చ చాలా ఉంటుందండి ఈ సంక్రాత్రి పండుగలో
అవును మీరు నిజమే చెప్పారు ఇక మనము నెక్స్ట్ సంక్రాంతి తర్వాత వచ్చే పండగ గా పండుగలు ఏమున్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం
ఓకే అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఉగాది పండగ అండి ఉగాది పండుగ గురించి మన తెలుగు సంవత్సరాది ఉగాది అనేసి అంటాము అయితే ఉగాది పండగ గు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం
ఆ తప్పని సరిగా అయి అయితే ఈ ఉగాది పండుగను మన తెలుగువారి కొత్త సంవత్సరం పండుగ అని అంటాం ము ఇందులో ఉగాది పచ్చడి అనేది మనము చేసుకుంటూ ఉంటాము తెల్లవారినే లేచి స్నానం చేసి ఇల్లంతా అలం రించుకొని ఉగాది పచ్చడి చేస్తాము అయితే ఈ ఉగాది పచ్చడి తయారు చేసే విధానంలో మనము ఏడు రుచులను షెడ్ రుచులు అంటారు అవి వాటితో మనం ఈ ఉగాది పచ్చడి అనేది చేస్తాము ఆ ఏడు రుచులు ఏంటివి అనేటివి నేను మీ వద్ద తెలుసుకోవచ్చా
అవునండి ఉగాది పచ్చడిలో నిజానికి మేము ఆరు రుచులు కలుపుతామండి అందులో ఒక విషయానికి వస్తే అవి ఎంటి ఏంటి వి అంటే ఫస్ట్ కారము పులుపు ఉప్పు వగరు చేదు ఇవన్నీ కూడా ఉగాది పచ్చడ్లో షడ్ రుచులు అంటారు షడ్ రుచులు అంటే ఆరు రుచులున్నమాట ఆరు రుచులు అవి జీవితంలో సుఖ దుఃఖాలకు సూచ గా ఉంటాయండి
చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఉగాది పండగలాగానే మనకు ఇతర పండగలు కూడ ఉన్నాయి కదా సో ఇంకా వేరు వేరు పండగలు ఏమేమి ఉన్నాయి
ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు వినాయక చవితి అండి వినాయక చవితి అంటే వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూ పూజలు చేసి భక్తి శ్రద్ధలతో ఆ పండగని మనము జరుపుకుంటూ ఉంటామ మరి మీ ప్రాంతాలలో వినాయక చవితి పండగ ఏ విధంగా జరుపుకుంటారు
మా దగ్గర కూడ వినాయకున్నీ విగ్రహాన్ని కూర్చోబెడతారండి కూర్చోబెట్టి పొద్దున అనగా సాయంత్రం రెండు సార్లు వినాయకుడికి పూజలు చేస్తారు నవరాత్రులు తొమ్మి రోజులు వినాయకుడిని కూర్చోబెట్టి పూజలతో అతన్ని పూజని పూజిస్తారు వినాయకుని పూజించాక పదవ రోజున తీసుకెళ్ళి నిమర్జ్జనం అనేది చేస్తూ ఉంటారు నీళ్ళలో నిమర్జ్జనం అంటు చే స్తు ఉంటారు అయితే మీరు చెప్పండి ఇలా నిమర్ జ్జనం చేయడం మట్టి గణపతులుయితే మన ఇలాంటి కాలుష్యము ఉండదు కానీ కొన్ని వినాయక విగ్రహాలు మనకు ఒపిఓపి బ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారీ జరుగుతుంది సొ దీని వల్ల మన వాతావరణం ఏమైనా చెడిపోతుంద
అవునండి అయితే ఇవి మట్టి విగ్రహాలు చాలా మంచిది కానీ వేరే విగ్రహాలను నీళ్ళల్లో వేయడం వ నీళ్లు కలుషితం అయిపోతూ ఉంటాయి అంటే నీళ్లు మొత్తం కూడ కలుషితము అయ్యి ఎన్నో జీవులకు నష్టం జరిగే అవకాశం ఉం ఉంటది కాబట్టి వినాయక చవితి అప్పుడు ప్రతి ఒక్కరు కూడ మట్టితో చేసిన గణపతి గణపతిని పూజించాలని అనుకుంటూ అనుకుంటూ ఉంటారండి అందరు కూడ అదే మంచిది
అవును మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేరే వేరే ప్రాంతాలలో వేరే వేరే రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొ క ప్రత్యేకమైన పండుగలు అనేటివి జరుపుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు చూస్ చూసుకున్నట్టయితే కొన్ని పండుగలు అక్కడ జరిగే ప్రత్యేక పండగలు ఏంటి ఆ రాష్ట్రాలలో జరుపుకునేటివి అనే మీరు మీరు కాస్త నాకు చెప్తార
ఆ చెప్తానండి అయితే ముఖ్యంగా మన తెలంగాణలో ఉమ్మ్ పం డగని చూసుకున్నట్లయితే తెలంగాణ పండగ దసరా పండగ అండి ఇది ప్రత్యేకమైన ప్రాము ఖ్యత ఉన్న పండగ అంటే దసరా పండగ అండి తెలంగాణలో
అవును మీరు చాలా బాగా చెప్పారు నిజంగానే దసరా అనేది మన తెలంగా ణలో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు దసరా అనుకున్నాం కాబట్టి అసలు దసరా పండగ ఎందుకు జరుపుకుంటారు అనేది కాస్త చె ప్తారా నాకు
ఆ దసరా పండగ మంచి చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా ఇ దసరా పండగని మనము జరుపుకుంటా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే దస ర పండగప్పుడు రావణాసురుని కాలుస్తూ ఉంటారు అందుకోసంమని దస ర పండుగలో నవరాత్రులు అంటారు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు దుర్గాదేవిని కూర్చోబెడతారు అదే విధంగా నవరాత్రుల సమయంలోనే ఈ దసరా అప్పుడు తెలంగాణ వాళ్ళు ఎక్కువగా బతుకమ్మ పండగని చేసుకుంటూ ఉంటారు అంటే బ తుకమ్మ ఆడుతూ ఉంటారు ప్రతి ఒక్క ఊర్లో ఈ బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు ఆడుకుంటూ ఉంటారు
అవును చాలా చక్కగా చెప్పారు తెలంగాణలో ఎలా అయితే దసరా పండగని ఘనంగా జరుపుకుంటారో అలాగే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో సంక్రాంత్రి పండగని చాలా ఘనంగా జరుపుకుంటారు ఇక కేరళలో చూసు కున్నట్టయితే మనకు ఓనం అనే పండగని చాలా అంగరంగ వైభ వంగా జరుపుకుంటారు సో ఇలా చాలా చాలా ఎన్నెన్నో రాష్ట్రాలలో వివిధ పం డగలను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ విషయం మీకు తెలిసిందే కదా
అవునండి అయితే పండగల విషయానికి వస్తే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క పండగని జరుపుకుంటూ ఉంటారు తెలంగాణలో ఒక పండగ ఆంధ్రాలో ఒక పండగ ఈ విధంగా ప్రాంత ని బట్టి వాళ్ళ పండగలు ఉంటాయండి
అవును మీరు చాలా చక్కగా చెప్పారు హిందువుల పండగలయి కాకుండా మనకు క్రిస్టియన్స్ పండగలు అలాగే ముస్లిమ్స్ పండగలు కూడా ఉంటాయి మనం ఇప్పుడు క్రిస్టియన్స్ జరుపుకునే పండగలు అలాగే ముస్లిమ్స్ జరుపుకునే పండగలు ఏంటి అనే విషయంపై మనం చర్చిద్దాం
అలా అలాగే అండి అయితే మనము ముఖ్యంగా ముస్లింలు చేసుకునే పండగని చూ చూసుకున్నట్లయితే వాళ్ళలకు పవిత్రమైన పండగ రంజాన్ పండగ అండి
అవును రంజామ్ అనే పండగని వారు చాలా ఘనంగా జరుపుకుంటారు బంధుమిత్రులని అందరినీ పిలిచి అందరికి మంచి భోజనం పెట్టి వాళ్ళు ఇఫ్తార్ పార్టీ అనే ఒక విందును ఏ ర్పాటు చేస్తారు చిన్నలకు పెద్దలకు ఇంట్లో వాళ్ళలకు బయట వాళ్ళకు అందరికి ఆ విందును ఏర్పాటు చేసి వారు వారి పండగను చాలా మంచిగా జరుపుకుంటూ ఉంటారు అ
ఓకే అదే విధంగా మన క్రైస్తవులు జరుపుకునే ప్రధాన పండగ చూసుకున్నట్లయితే క్రిస్మస్ అంటే వాళ్ళు ఏస్తు క్రీస్తుని జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు క్రిస్మస్ పండగని జరుపుకుంటూ ఉంటారండి
నిజమే క్రిస్మస్ తో పాటు గుడ్ ఫ్రైడే అనే దాన్ని కూడా వీళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఏస్తు క్రీస్తు నామం పైన సో ఇలా మనం పండగల గురించి ఈరోజు నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చు కున్నానండి ఈ పండగలు అనేటివి మన కుటుంబంలో ఇంట్లోకి కానీ బయటకి కానీ మన దేశ ప్రజలకు కానీ ఎవరికైనా పండగలు అనేది జరుపుకోవాలి పండగలు జరుపుకోవడం వల్లనే మనకు మన సంస్కృతి గురించి కాస్ అవగాహన వస్తుంది అని నేను అనుకుంటూ మీరు నాతో ఇంత సమయం కే కేటాయించి నాకు పండగలు గురించి నేర్పినందుకు చాలా ధన్యవాదాలండి
ఓకే అండి సాంప్రదాయాల సంస్కృతి గురించి మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్
ఓకే ధన్యవాదాలు